హలో ఆ అమా ఇని వినిపిస్తుందా
ఆ ఏంటి తక్కువ వినపడుతుంది సై అవుంది
సౌండ్ తక్ కూగ అనిపిస్తుందా
వినబడతుండి మేడమ్
ఆ ఇదంతా సౌండ్ ఒకస్ సారట్లాగా వినిపిస్తుంది
స
ఎల్లిపోయారా నానా
ఆ ఇప్పుడెల్లారు
ఆ ఏం టిఫిన్ చేసా
గారి ఇడ్లి అదే బజ్జీ దెచ్చ
హ మూడు తెచ్చా
ఆ అది అదే అందులో ఎవరుండాలా అని ఆలోచిస్
ఆ
కూర ఏం వండాల అని ఆలోచిస్తున్నాం
మరి ఏం తెస్తా అన్నారు
దవాకలు ఉంది రొయ్యలేసి వండా ఆ ఏదస
ఆ నిన్న ఏం మాట్లాడుస పి పిన్ని కొడుకు అదే తమ్ముడు ఉన్నాడు కదా రాయగడ తమ్ముడు వాడికి చేసి మాట్లాడుత అయితే వస్తాం అక్క అనేసి అన్నాడు మరి ఎప్పుడొస్తాడొ
పరంద
ఆ ఇప్పుడు కాదు టైం పట్టి పట్టిదంట
ఫస్త బాగు ఏ చెల్లి రమ్మంటంది
ఆ
పండగకి ఫోన్ చేస్తే కెల్దామా అని
ఆ అవును ఇప్పుడు మీరెందుకు వెళ్ళడం
ఆ
నేనదే అన్న తమ్ముడికి ఫోన్ చెయ్యి వ అతాడు కదా
అవును
పట్టుకెళ్తాడు మళ్ళీ అమ్మోళ్ళి ఎందుకులే అనేసి అన్న
ఆ టైమ్కి పాడాలి
హ్ మ్
అ అందా మరి అబ్బా డైమండ్ కదా అంటే
అదే ఏ నిన్న హస్పట ఇకి తీసుకెళ్ళాం బుడ్డోడిని ఇక తీసుకెళ్ళి తీసుకొచ్చాం ఇక అదే ఇక ఆ ఆ చేతికంతా పొక్కులే
ఎలర్జీ ఉంటే అంటే ఎవరికన్నా ఎలర్జీ ఉందనుకో అట్లా అంటి రావ వళ్ళైన జరిగిది లేదంటే ఏదన్న ఇన్ ఇన్ఫెక్షన్ బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా అట్లా వత్తదంట మరి
ఆ
ఆ అదే అదేమో ఊరికే అట్ల పొక్కులు ఎడం చెయి నిండా పొక్కులె నీరు పొక్కులాగా ఉంటాయి కదా అట్లా అదంతా పొక్కు పొక్కులుగా ఉంది కుడి చేతి వేపు కొంచెమే ఉన్నయి ఎడం చేతి వేపు ఎక్కో ఉన్నాయి కాళ్ళ మీద అక్కడ అక్కడ ఉన్నాయి. మళ్ళీ పొట్టకి, వీపుకి, మొహాలకి ఆట్లకేం లేదు గని మొహం మీద చిన్న చిన్నగా ఇట్ల గరు తక్కువ ఉంటుంది కదా ఎండకి బయటికెళ్ళి వస్తే ఎర్రగా అయిపోయి అయితే డాక్టర్ గారికి చెప్తే ఆయన ఏమో ఆ అలోవేరాది క్రీమ్ లాంటిది ఇచ్చాడు.
ఆ
ఆ రాయండి ఉట్టి మొహానికే అనేసి ఇస్తే ఇక అది తీస్కున్నాం
ఉ అదే తెలిస్తే వెళ్ళిపో టే ఏమన్నా సొల్యూషన్ కారామ
ఆ అప్పటికి దీపు ఎలర్జీ ఉంటుం ఎ ఎలర్జీ ఉంటేనే అట్ల వత్తాయి ఆ నేస్ త అంటాడు ఏం చేత్తాం ఎవరు ఎత్తుకోకుండా ఎందుకుంటారు
అవును ఏ వాళ్ళని అంటున్నాము
ను ఎత్తుకోవద్దు అన్ అన్లేము. మ్ గదే
ఆ పురుగులు అత్తఉంటయి రెండు పూట్ల స్నానం చేసి
రొండు పూట్ల స్నానం చేస్తున్నాడుగా
హ
పుటలా చేయిస్తున్నా కాకపోతే ఇంకా అలా కొంచెం ఏదిగా ఉంటుంది ఇక
హ్మ్
హ్మ్
ఆమె చేసుకుందా
ఆ లేదు నీళ్ళు పెట్టాను కాగుతున్నాయ్
అదే బా అది చూస్తున్నాడు రైమ్స్ త జవ తాగేసాడు కదా ఏ సూత్తన్నాడ ఆ రైమ్స్ స్నానం చేయిత్తే ఏమన్నా కాసేపు పడుకుంటాడేమోని చూస్తున్నా
ఉండరు కదా అ మరి ఎవరో సుజాత చెప్పింది చెప్పాలి
హ్మ్
మీకు చెప్పింది
ఏంచేప్
మామ్మ వచ్చింది కదా మామయ్యాలంట మా ఇది హెల్ప్ చేసారంట మనకి ఆ ఎ చెప్పుకోదు ఎప్పుడు
హ్మ్
అన్నట్టుగా అంటుంది
ఎవరు మామ్మ
ఆ మామ్మ కాదు అత్తా
ఆ ఆ
ఇ చెల్లెలా ఆడ పడుచకో
హారికాతో హ్మ్ అదేలేే హ్మ్
మనకి ఎప్పుడు హెల్ప్ చేసారు అ ఎప్పుడుఆ అప్పుగా తీసుకుని అప్పుగా ఇచ్చేసాము
హ్మ్
ఇద్దరు హెల్ప్ చేసారు ఈ బియ్యన్ని కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు ఆ సరే లే అనుకున్ ఏదో చెప్పాల గాదా